హో
కో
హాయ్ అండి
అండి బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
అ
ఏం జేస్తున్నారు
ఏం ఉందండి కాలీ మీకు
ఇంకా కాలీయే అండి ఇప్పుడే పని అయిపోయింది అట్లా గూర్చున్నా
అవునా
తిన్నారా
ఆ మధ్యాహ్నం లంచ్ జేసామండి మీరు హలో
ఆ చెప్పండి యినబడుతుందా
ఆ వినిపిస్తుంది
ఈరోజు ఈరోజు ఏమన్నా బయటికి కెళ్ళారా మీరు
లేదండి ఎటు వెళ్ళలేదు
ఉ
హలో
చెప్పండి
వాయిస్ వినిపిస్తలేదు మీది
హలో
ఆ హలో
వినిపిస్తుందా
ఆ ఇప్పుడు ఓకే
మళ్ళీ బయటికెట్టన్నా యెళ్ళారా
లేదండి ఎటెల్ల లేదు ఇంట్లోనే ఉన్నాను
అవునా క్యాజువల్ గా మీరు అంటే బయటికి యెళ్ళాలి అంటే నార్మల్గా ఎట్లా యెళ్తారు
నార్మల్గా మా బ్రదర్ దీసుకెళ్తారు లేదంటే మా ఫాదర్ దీసుకెళ్తూ ఉంటారు
చాలా వరకు అందరు ఓన్ వెహికల్స్ ని అట్లా యూజ్ జేస్తా ఉంటారు గదా
ఆ ఓన్ వెహికల్స్ తో గూడా వెళ్తాము మ్యాగ్జిమమ్ కానీ అప్పుడప్పుడు రాపిడో ఆర్ లేకపోతే ఆటోస్లల్లో వెళ్ళడం లేదా అంటే ఇంటి పక్క అన్నయ్య వాళ్ళు అటు ఇటు తీసుకెళ్తా ఉంటారు
ఉమ్
మీరు ఎలా వెళ్తారండి
నేను బైక్ ఉంది నాకు బైక్ మీదనే చాలా వరకు ప్రిఫర్ చేస్తా